హలో
నమస్తే అండి
నమస్తే అండి
మీకు ఇష్టమైన క్రీడ ఏ క్రీడలు ఏంటండి
నాకు ఇష్టమైన క్రీడలు అంటే క్రికెట్ అండి
ఎ క్రికెట్ అంతే ఎందుకండి ఇష్టం
ఎందుకు అంటే మన భారతదేశం ఒక ఆ గోప్పతనం వల్ల
క్రికెట్లో ఎవరంటే ఇష్టం అండి
నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమండి
అంటే ఐపీఎల్ చూస్తారండి మీరు ఓన్లీ ఓడియా మ్యాచెస్ టీ ట్వంటీ అట్లా చూస్తారా
లేదండి అన్ని చూస్తాను ఆ ఐపిఎల్ ఒక్కటే అని కాదు టెస్ట్ మ్యాచ్ చూస్తాను ఓడిఐ చూస్తాను టి ట్వంటీ చూస్తాను అన్ని చూస్తాను
సరే ఇప్పుడు ఐపిఎల్ వస్తుంది కదండి
అవునండి
టీమ్కి సపోర్ట్ చేస్తారు
నేను నాకు సపోర్ట్ అంటే ఆర్సిబి అండి
ఆర్సి ఆర్సిబి ఎందుకండి ఇష్టం
ఎందుకు అంటే అందులో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి చెన్నై అంటే ధోని ఉన్నాడు కాబట్టి ఏం లేదు అది ఫేవరెట్ వాళ్ళకి
మీరు ఇప్పుడు దాకా ఎన్ని సీజన్లు చూసారండి ఆర్సిబి గాని లైక్ క్రికెట్ గానీ
నేను స్టార్ట్ చేయడము టూ రెండు వంద రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేస్ నాండి చూడడం
చూసి ఇప్పుడు దాకా చూస్తార్ ఎన్ని సంవత్సరాలు చూసారు మార్ నార్మల్ క్రికెట్ అండి ఈ మొన్ననే మనం టీ ట్వంటీ క్రికెట్ అయింది వర్ల్డ్ కప్ అందులో మనం గెలిచాం కదా హలో హలో హలో